హలో ఏం చేస్తున్నారుఅక్క?
ఏం లేదక్క ఊరికునే కూర్చున్నా. మీరు?
మ్ నేను పూజ అంతా అయిపోయింది అక్క ఓకే సైలెంట్ కూర్చున్నా అంతా అయిపోయింది ఎవ్వరు లేరు ఆఫీస్ లో వేరే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పోయిన అందరూ మ్మ్ నేన్ ఒకదానే ఉన్నా తిన్నారఅక్కా?
ఇప్పన అక్కా లేద అక్కా మీరు తిన్నారా
మ్మ్ తిన్నాను నేను పోదునా టిఫిన్ తినలేదా
తిన్నాక పొద్దున టిఫనే తిన్నా ఇంకా తినలే మధ్యాహ్నం తినలేదు మధ్య్నం తినలేదు
ఆహ
పొద్దున్న రాగి దోశలు చేసంటమా రాగి దోశలు చేసినంట అక్క
రాగి దోశలు చేసినారా
మ్ ఇంకా అదే తిన్నాను ఇంకా తినలే ఆకలి కాలే దా
మ్మ్ మ్మ్ టైం కాలేదు ఆ నీ కొడుకు పండుకున్నాడా?
మ్మ్ పనుకున్నాడక్క జ్వరం ఏమి రాలేదు
ఆ తగ్గిందా జ్వరంతగ్గిపోయిందా
మ్మ్ తగ్గిపోయింది అక్క
మ్మ్ పెద్ద కొడుకు అంగన్వాడికి పోయినాడా
ఆ అక్కా పోయినాడు
ఎందుకు ఏడుస్తాండు అక్క
నిన్న వన్కి సంధ్య నైట్టు సంధ్య అంటారు అక్కరచ్చి పెెట్టస్తార
ఆ
అట్లా అయింటే ఇంకా నిన్ను అరచ్చి పట్టి ఎద పడినాడఅక్కఎ తోు ఎం చోసినాడ ఏమో
ఆహా
ఎదవాడిన్నాడు కండ్రెప్పలన్ని నిలిపిపోయిండడు
ఆహా
అందు కేే ఇక రచ్చీ పెట్టిచ్చుకు వచ్చినవ
ఆ
బాగున్నాడు అక్క ఇప్పుడు నిద్రపోతున్నాడు
మ్మ్ తిన్నాడా ఏమన్నా
ఆ తింటాడక్క తినే దాంట్లో ఏం లేదు రాగి గంజి దాస్తా చేసింటే
ఆ
కొంచమే తాగినాడు ఇంకా తర్వాత తాగలేదా ఇంకా దాన్నే కొంచ చం పిండేసి ఇంకా ముద్ద మాది చేసిన్ రా కూడా తినలేదు
ఆహా
తర్వాత మళ రాగి దోశలు చేసినానా అప్పుడు రాగి దోశలు అయితే బా తిన్నాడు ఒకటి
మ్మ్ ఆ ఎట్లా చేసారు అక్క మీరు రాగి దోశ
ఏం లే అక్కా ఫస్ట్ పిండి ఆడించుకొని వచ్చిండ్రా మా ఇంట్లో
రాగి పిండి
ఎంకా అది ఆ అక్కా మా ఇంట్లో ఎనీ టైమ్ పిల్లలు ఉంటారు కదా అన్నట్టు న ఎనీ టైమ్ రాగి పిండిజొన్న రొట్టలు జనపిండి ఉంటుంది అక్క ఇంకా పొద్దున్నే నానేసుకుని నాన్నపెట్టుకుని మ్ అ పొద్దున్న నాణ వేసిననా ఇంకా సోడా పొడి ఉప్పు వేసి కొంచెం పక్కన పెట్టేసినాను
ఆ
కొంచం మైదా గోదా పిడి వేసినాక
ఆహా బా లేస్తాయి ఆ
మ్మ్ బాగా వస్తాయి అక్కా
దాంట్లో ఎర్రగడ్లు మ్ పోయినారు అక్క కాదక్క దో ఇప్పుడు రాగి దోశ వ తీసారు కదా రాగి దాంట్లో ఎర్రగడ్లు కొంచెం క్యారెట్ తురుము చిన్నగా ఎర్రగడ్లు కట్ చేసి కొంచెం కొత్తిమీర కొంచం పచ్చి మిర్చి చిన్నగా కట్ చేసి కలుపుకొని చేస్తే భలే ఉంటది చూడ అక్కా
అ అక్క అట్లా కూడా చేస్తాం కానీ పిల్లలు ఇంకా వీడేం తినలేదా అందుకని అట్లా ఇంకా నేను చెయలే వేయలే అవన్నీ
హ్మ్మ్ అవునులే
చేస్తా మళ్ళీ దాంతోనే రొట్టి కూడా కొంచెం ఎర్రగేడ్ల ఏసీ చిన్నగా పచ్చి మిరపకాయ మీరు అంటారు కదా క్యారెట్ తురిమి నేను బీ బీట్రూట్ ఉంటే బీట్రూట్ తురిమేసి రొట్టి చేస్తానక్క
ఉంటది పిల్లలకి కాని హెల్దీగా ఉంటా ది పిల్లలకని బాగా తినొచ్చు మ్మ్ బాగుంటాది
ఇంకా గుడ్ మొట్ట అడిగింటే కొడిగుడ్డు కొడిగుడ్ డు తిన్నాడు
ఉహు
మళ్ళీ ఆమ్లెట్ అడిగింటే ఆమ్లెట్ వేసి ఇచ్చిన అక్కా
మ్మ్ వారాలు గిరాలు ఏమి మీరు పట్టించుకోరాక్క శనివార రాము అట్లా
నేను ఒక్కటి కూడా పట్టించుకోను ఎప్పుడు తినాలనిపితే అప్పుడు తెచ్చుకుంటాము చికెన్ గానీ మటన్ గానీ ఇపుడు అయినా తినాల అనుకుంటే ఇంకా మేము తెంచుకోవడమా తినడమా అక్క మాకు వారాలు గీరాలు ఏం పట్టించుకోమ్
మ్మ్
మ్మ్ అట్లే ఏం లేదక్క మాకి ఇంకా పిల్లొలు అడుగుతారు కదక్క పొద్దున్న గుడ్డ డు పెట్టి ఇచ్చేసి నక్క
రోజు ఇస్తారా గుడ్డు
మ్మ్ ఉన్నప్పుడు ఇస్తానక్క లేనప్పుడు ఇంకా ఏం చేసే కాదు కదా ఇంకా వాళ్ళ డాడీ ఆ అవి వస్తాయి ఇంకా అవి మాకు సరిపోవక్క మా పిల్లలకి బయట వాళ్ళ డాడీ కూడా మళ్ళా తెస్తాడు
ఆ
ఇంక ఒక్కొక్కసారి నేను అందరికి గుడ్డు కూర చేస్తానా ఇంకా పిల్లలు కూడి పెట్టిస్తాను ఎప్పుడైనా నే అక్క లేనప్పుడే ఇంకా ఉడిపెట్టను ఇం మొత్తం అప్పుడప్పుడ అంతా ఉడిపెట్టేసి చేస్తా
ఇస్తే రోజు పిల్లలకి హెల్దీ లెక్క ఇయొచ్చు
మ్మ్ మా వాళ్ళు పాాల కన్నా మా చిన్నోడు టీీ తాగు తాడు అక్కా టీ ఎం
తీ అలవాటు ఉంటే పిల్లలు అన్నం తినరక్క పిల్లలు టీ అలవాటు ఉంటే అన్నమే తినరు
నా పెద్ద కొడుకి చెప్పండి అక్కా
టీ చేసేటప్పుడు పాాల ఎసి దాంట్లో కొంచెం టీ మిక్స్ ఇచ్చేసి ఇచ్చేసేయండి తాగుతాడు పాలన్న తాగుతాడు కానీ
నేను అట్లా చేయనక్క బూస్ట్ గాని హార్లిక్స్ గాని వేసేసి ఇదే టి అని చెప్పేసి తాగు తా మన టీకి బూస్ట్ కి అతం టేస్ట్ అనుకుంటాడు దొ వేస్తాడు బాగా మామ్మ అత్త వాళ్ళందరమ్మ వాారికి తెల్దనుకున్నావామ్ మా వాడు చూ ఎలా దోస్తున్నారు స్టార్టింగ్ అట్లే చేసినాడు ఇంకా డైలీ ఇంకా అట్లే చేసిన బూస్ట్ ఏసేసి ఎస్తా మా పెద్దోడు అట్లా లేదక్క తాగుతాడు అక్కా ఇప్పుడు తాగుతా అన్నాడు
హ్మ్ పెద్దోడు
పెద్దొడు ఏం లేదక్క బాగా వాడు ఏమన్నా ఈ మమ్మీ నేను తింటాను కడుపు నిండా అంటాడు
ఆ వీడే పాపం వీడు చినోడే కొంచెం సత్తాయిస్తాడు
సతాయించే దాంట్లో వీడు మళ్ళా వానే కొట్టేసి వస్తాడు అక్క వీడు
ఆ చిన్న పిల్లలు గడ్స్ ఎక్కువ
చిన్న పిల్లలు గారంభం చేస్తాము కదా అందుకు
తెలివి ఎక్కువక్క వీనికి
ఆ ఆ చిన్న పిల్లలు గడుస ఎక్కువ ఉంటది గారభం చేస్త స్తాము కదా వాళ్ళ ని ఏమనదిదని ఉంటది ఏమన్నారు ఏం చేసిన అనేది ఉంటది చిన్న పిల్లలు
మేము చూడుకోకున్నప్పుడు బాగ వన్నీ కొట్టేసి వస్తాడు అక్కా పెద్దోని పెద్దోడు ఏం చేస్తాడు పాప ము నన్ను కొట్నాడు కదా అన్నట్టటుడు కొట్టేసి బయటకి మా దగ్గరకి వస్తాడు
హ్మ్
ఇగ మా అత్తమ మామ దగ్గర పోతేనే వీడు చిన్నోడు వాడు వచ్చేసి కొడతాడా ఇంకా మా అత్త మామ కూడా వనే తిడతాడు ఏ కొడతారు చిన్న పిల్లోని అని అ వీడ్ చేసిందే వాళ్ళకి తెల్
తెలియదు అది వాడు పెద్దోడు తొరికిపోతాడు
హ దొరుకుతాడు మా ఇంట్లో అంతే మా పెద్దోడు అంటే మా అక్కా బావ కొడుకు కూడా అట్లే చేస్తారు వీరు అట్లే చేస్తారు
కుక్క పిల్లలు కొరికేది అట్లా చేస్తారు మీ కొడుకు అట్లా కొరుకుతాడా కొరికేది ఏమ నా గిచ్చేది గిల్లొచ్చేది అట్లా చేస్తాడా చిన్నోడు
ఆహా చేయడ్ అక్కా అప్పుడు చేస్తుండె కొరుకుతుంటే అట్లే నోరు మీద ఇడ్చిన ఒకసారి కొట్టిన నోర్ మీదా
ఆ
గిచ్చింటే అదే తనే గ్యాస్ ఉంటుంది కదా లీటర్ తీసుకొని కొరకు బరుకుతావా ఎవరినైనా బరుకుతావా అన్నట్టు ఇంకా ఇది అగ్గి పెెట్టినట్లు యాక్టింగ్ చేసినా అప్పుడు అప్పటి నుంచి వదిలేసినాడు
ఆ వదిలేసినాడు
అ అక్కా
అ అట్లా చేస్తే ఇంటి పక్కన పిల్లలు అట్లా చేస్తే గొడవకి వస్తారు రోజు కి ఒకరు గొడవకిొస్తారు
అవునక్క అందుకే అప్పుడు ఒకసారి మా పుట్టి ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కొట్టేసి వచ్చింటే
మ్
పాపము వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా అన్నట్టు వాళ్ళు ఏం పట్టించు కోలేదు వేరేళైంతే తీడుతుండ్రేమో
ఆ మళ్ళా
వీడు పోయి పా బా కొరికినాడు పాపని
ఆ వాళ్ళు ఉ ఏడిచి ఉంటది పాపము
ఉ వచ్చింది అక్క అయినా అక్క ఏమనలే పాపము
ఆ
ఏరా ఉరుకునే ఇట్లా కామెడిగా చా కామిడిగా ఏరా కొడతావా నా కూతుర్ని ననింద అప్పుడు వీడు ఊరికినే అనాడు అప్పుడు ఒకసారి ఎట్లే వాత పెట్టినట్లు చేసినాను అప్పుడు రిటనయన అప్పటినుంచి ఇంక అసలు కొరికేది కానీ నన్నీ కూడా సార ఉ మానేశాడక్క అయ్యో నా గిచ్చిండే పాప కురుకింటడాక రత్తం వచ్చింటడాక నా
ఓ అంత గాట్టి కొరుకినాడా
ఆ మా వాడినికి పెద్దోనికి ఇక్కడ దమ్మల మీద కొరికింటే వాడికి వీని పళ్లు పడ్డాయి
ఆ
అట్లా గొరుకుతుండక్క వీడు చిన్నోడు కాదు
ఆహా
ఐనా మా పెద్దోడు ఇట్లనే సార్ ఆహా లేదక్క ఆ పొద్దు కొట్టిన కదా ఇంకా అద గురించి ఏమిచ్చేలేరు వెల్ కాదు
సరే అక్క ఉంటా అక్క
బాయ్
ఆ బాయ్